నమస్కారమండి ఎలా ఉన్నారండి
బాన్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి నేను ఇప్పుడే భోజనం చేశానండి మనం టెంపుల్స్ పైన కోసం టాపిక్స్ మాట్లాడుకుందామ అండి
అవునండి ఓకే తప్పకుండా మాట్లాడుకుందామండి మీకు ఇష్టమైన మీరు వెళ్ళాల నఅని చాలా మీరు నమ్మే దేవుడు ఎవరండి
నాకు చిన్నప్పటి నుంచి నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలనండి సాటర్డే పూజలు నా బాగ అలవాటు తిరుపతి పోవాలని నా అలా అంటే తిరుపతికి వెళ్ళొచ్చాం బట్ మళ్ళీ వెళ్ళాలడి ఎప్పుడైనా సాటర్డే వస్తే మాత్రం పూజ ఉంటదండి పక్కా చిన్నేను నమ్మే దైవం తిరుమల తిరుపతి దేవస్థానం అైనటువంటి ఆ తిరుమల ఆ వెంకటేశ్వర స్వామి నండి ఎందుకంటే నాకు ట్రెడిషన్ అంటే చాలా ఇష్టం అం ఎందుకంటే పూజలు అవి అండి ఎక్కువ నేను పూజల సైడ్ ఉంటా సో ఇ వెంటేశ్వర స్వామి రీసెంట్ గా నేను ఏడు శనివారాల వ్రతం కూడా పూజ చేశ నండి
అవునా నాకు కూడ వెంకటేశ్వర స్వామి అంటే చాల ఇష్టం అండి తిరుపతి కి వెళ్ళాలని చాలా కోరికండి ఇప్పటి వరకు అంటే నేను వెళ్ళాను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానండి చిన్నప్పుడు అంటే గుర్తుకు ఉండదు కదండి ఇంకొకసారి వెళ్ళాలని చాల ట్రై ట్రైన్ కి బుక్ చేస్తాము అవి క్యాన్సిల్ అయ్యాయినమాట ఇంకొకసారి బుక్ చేయ్యండి టికెట్స్
అంటే స్వామివారి పిలుపులెంది జరగదని అయితే చాల మంది అంటారు కదండి
అవునండి నిజమే అండి ఆ స్వామి వారి పిలుపు రావాలని మేము చాల కోరుకుంటున్నామండి నాకైతే చాల ఇష్టం అనమాట దేవుని దర్శించుకోవాలని
చాల మంది వెళ్ళారు మళ్ళీ చాల మంది ఏంటంటే ఏడు శనివారాల వ్రతం ఆల్మోస్ట్ అందరు కంప్లీట్ చేశారు రీసెంట్గా మా వదిన కూడ కంప్లీట్ చేసిందండి ఏడు శనివారం వ్రతం ఏంటంటే ఇల్లు కోసం పెళ్లి కోసం ఇంకా మన తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో ఒక ముడుపు కట్టి స్వామి వారికి పూజ చేసి అక్కడ ముడుపు చెల్లించాలని నానుడండి దేవాలయాలు భార్ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆధ్యాత్మికతకు ప్ర ప్రతీకలని మనం అనుకుంటాం ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అంటే ఆ దేవాలయం అనేది కేవలం పూజ చేసే స్థలం మాత్రమే కాదు భక్తులకు మానసిక ప్రశాంతత బలం అందించే ఒక పవిత్ర క్షేత్రమనైతే నేను అనుకుంటానండి
అవునండి
భారతీయ దేవ ఆ చెప్పండి
ఇది ఆంధ్రప్రదేశ్ లోని చాలా బాగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షే త్రమని విన్నానండి ఇక్కడ కొలువైన వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠనాథుడిగా భక్తులకి దర్శనం ఇస్తున్నాడని ప్రజలు అంటు ంటారండి పూజలు అందుకుంటున్నాడని
అవును అంటే వెంకటేశ్వరుల స్వామి కలియుగ దైవమని ఆయనకు ఒక చరిత్ర ఉందని అతను ఒక ఆ అంటే కు అతను కుమ్మరి ఆ కుమ్మరి వాడంటా ఆ కుబేరుడు తన పెళ్ళికి కుబేరుని దగ్గరికేళ్ళి వివాహానికి అప్ ప్పడిగాడని చెప్పేసి అంటే వెంకటేశ్వర స్వామి అప్పడిగిండు మాదేముందని చాలా మంది అనుకుంటారు కదా అండి
అవునండి వెంకటేశ్వర స్వామి అవునండి ఇంకా వెంకటేశ్వర స్వామిని శ్రీనివాసుడని గో విందుడని కూడా పిలుస్తూ ఉంటారండి
అవునండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఒక అంటే కుమ్మరి వాడు మట్టితోని ఇట్లా కుండ చేసిండండి అండి ఆ కుండ చేసినప్పుడు అతని దగ్గర పూర్తిగా డబ్బులు లేకపోతే కుమ్మరి వాడు కుండని చేస్ స్తా ఉంటే అక్కడ మిగిలిపోయిన మట్టిని తీసేస్తారు కదండి ఆ మట్టిని తీసేసినప్పుడు దాన్ని తె ుకొని అతను కుండ చేసుకొని కింద పడుతా ఉంటే రాళ్న అంటే దేవు ఇ అతడు పూ్లు కూడా కొనలేని స్థితిలో ఉంటే ఏదో కొండకెళ్ళి పూలు తీసుకొచ్చి స్వామి వారికి ఒక పువ్వు అక్కడ పెట్టి ఆ కుమ్మరి వాడు చేసేవాడటండి అతను ఒక పెద్ద భక్తుడ ట సో ఇప్పటికి కూడా వెంకటేశ్వర్ర స్వామికి ప్రసాదం ఇంత డెవలప్ పైన కాని దేవుడికి కుండలోనే పెడుతారట ఎందుకంటే కుమ్మరివాడు అతి పెద్ద భక్తుడంట దేవు దేవుడికి ఆ ఆ అది ఒక కథ యూట్యూబ్లో ఉందండి అంటే ఎ ఇది ఒకతన్ చెప్పాడండి అయితే ఆ కుమ్మరి వాడికి చాలా కఠిన పేదవాడంట అతను దేవుణ్ణి పూజించే స్థాయి కూడా లేకపోయేస రికి కుండలు చేసుకుంట ఒక మట్టి పాత్రల్నే కాస్త నైవేద్యం పెట్టేసి దేవుని ప్రతిమ దగ్గర ఒక పువ్వు పెట్టి రోజు దండం పెట్టుకొని ఉవాసం ఉండి అట్లా పూజలు చేసేవాడంట అతని భక్తికి మెచ్చి వెంకటేశ్వర స్వామి ఏడు కొొండలు దిగో చ్చి అతని భక్తికి మెచ్చి అతన్ని ఆదరించి రోజు నాకు ప్రసాదం మీరు కుండలోనే పెట్టాలని దేవుడు చెప్తాడంట మళ్ళీ అతన్ని చాలా డబ్బున్న వా చేసి చాలా అంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని అందుకే అంటారు అత ను ద్ మనిషిలాగా జీవించాడు మళ్ళీ భక్తులకు కూడా ఒక పెద్ద దేవుడన్నట్టు కాబ బట్ ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామికి ఒక కుండలో నైవేద్యం సమర్పిస్తారంట ఇంత డెవలప్ పైనా
అవునా అండి ఇక తిరు తిరుమల శ్రీవారి ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించారని అంటూ ఉంటారు నిజమేనా అండి మరి అది
అవునండి నిజమే అది చరిత్ర చేప్తాంది కదా
ఆ గర్భాలయంలోని ప్రధాన గోపురాన్ని ఆనంద నిలయమని కూడా పిలుస్తారని విన్నానండి
ఇప్పుడు ఆయన గరుడ వాహా ని అతనికి అతనికి ముందుగా అంటే ఎప్పుడు వెంక తిరుపతికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ నిన్ను దర్శించుకున్నాంకనే నన్ను దర్శించుకోవాలని వెంకటేశ్వర స్వామి ఆ యొక్క గరుడకి ఇట్లా చెప్తాడంట నీకు వరం ఇస్తాన్నా ఇది నేను ఎప్పుడైనా నువ్వు నిన్ను దర్శించుకున్నాకనే భక్తు నా దగ్గరికి రావాలి అని చెప్తే అతను సంతోషం మహాప్రభు అని చెప్పేసి దేవునికి దండం పెట్టి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి మనం తిరుపతికి వెళ్ళే దార్లా ఫస్ట్ ఒక పెద్ద పక్షి ఉంటది కదండి గరుడ స్టార్టింగ్ లో అది వెంకటేశ్వ స్వామి ఫస్ట్ నిన్ను దర్శించుకునంకనే ఎవరైనా నన్ను దర్శించుకోవాలని అతనికి అక్క ఆ ఏంటంటే వరం ఇచ్చిండంట అందుకే తిరుపతికి ముందు వెల్లే ముందు ఫస్ట్ అతని దర్శ అతనికి అందరు కనిపిస్తరు అన్నట్టు
అవునా అండి తిరుమలలో ప్రధాన ఆలయానికి శ్రీవారి సమ సమక్షంలోనే శివుడు క్షేత్రపాలికుడిగా కాపలా కాస్తుంటారని నమ్ముతారా ఆయన
అవునా అండి ఆ చాలా ఉన్నాయండి చరిత్రలో అంటే మనకి ఇంకా మనం పూర్తిగా దేవుని కథలు మనకు కొన్ని కొన్ని టచ్ అయ్యాయి కాబట్టి మనం మాట్లాడుకోగలుగుతాం బట్ తెలువాల్సినవి మనకి ఇంకా చాలా ఉన్నాయి తిరుపతి గురించి అంటే ప్రశాంతంగా ఒక త్రీ ఫోర్ డేస్ తిరుపతిని సందర్శించాలిని అనుకుంటా అంటే కొందరు భక్తులు ఇట్లా విజిట్ చేసి దే దర్శనం చేసుకొని రావాలని అంటారు కానీ నేనైతే తిరుపతి అనేది అది ఒక పెద్ద గొప్ప దేవ దైవస్థానం మళ్ళా చూడ్డానికి ఎంతో గొప్పగా ఉంటది అక్కడ కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ స్పెండ్ చేసి అన్ని చరిత్ర తెలుసుకొని రావాలి ప్రతి ఒక్కరు అని ఇది నా విష్ అండి
అవునండి మరి అవునండి నేను కూడా మేము శ్రీశైలం కి వెళ్ళినప్పుడు దారిలో ఓ యాగంటి అని ఒక పుణ్యక్షేత్రం వస్తుందండి అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి స్వామి వారి పాదాలు ఉన్నాయండి అప్పుడు ఆయన ఆవుల్ని కాస్తున్న అప్పుడు ఆయన బొటికిన వేలుకి రాయి కుచ్చుకుని రక్తం కారిందంటండి ఆ సమయంలో ఆయన పాదాలు గుర్తులు ఆయన అప్పుడు ఒక ఆ ఊని ఒక కాపరి ఆవుల్ని తోలుకుంటూ అడవికి వెళ్ళే వారంట టండి ఆ ఆవుల్ని ఆ రాత్రి తోలుతున్నప్పుడు ఒక ఆవు పాలు రాత్రి వెంకటేశ్వర స్వామి వెళ్లి తాగేవాడంటండి ఆ పాలని పిండుకొని అక్కడే రోజూ గమనిస్తున్నప్పుడు ఇప్పుడు ఆ ఆవుల కాపరికి వెంకటేశ్వర స్వామి కనిపించాడనమాట అండి అని చెప్త తూ ఉంటారు అది నిజమే అనుకుంటా నిజమే అంది
ఉందండి అంటే అలాంటి నేను
ఎవుడు
అవునండి నేను కూడా అలాంటివి విన్నా చాలా అంటే ఎక్కడ ఎక్కడ దేవుడు ఇప్పుడు మా మా ఊర్లో చెప్పాలంటే మాకు చిన్న చిన్న తిరుపతి అంటారండి ఇక్కడ గంగపూరి జాతర అని జరుగుతది హలో గంగపూరి జాతర అని జరుగు అండి ఆ గంగపూరి జాతర అంటారు అండి అది ప్రతి సంవత్సరం మార్చి లోన వస్తుంది అప్పుడు ఇక్కడ అందరం దర్శించుకుంటాం ఏంటిదంటే ఇది చిన్న తిరుపతిగా వెలిసింది అన్నమాట అయితే అప్పుడు తిరుపతి దేవుడు ఆ అక్కడ తలుపులు మూసేస్తారుట అండి గర్భగుడిని మొత్తం మూసేస్తారట ఆ రోజు అప్పుడు తిరుపతి దేవుడు ఇక్కడికి వస్తాడంటా ఆ రోజు ఆ గంగాపురి జాతర రోజు తిరుపతి దేవుడు గంగమ్ వచ్చిన రోజు తిరుపతి దేవుడు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చుంటాడుట కాబట్టి తిరుపతిలో ఆ రోజు గుడి మూసేసి అంట మాకు ఇక్కడ దగ్గర్లో ఉందండి చాలా బాగుంటందిండి మేము ఒకసారి వెళ్ళినం బ్ర రథం కూడా ఆ వాటర్ లో తిప్పి అందరు ఆ రథాన్ని పట్టుకుంటే పుణ్యం వస్తందిని చెప్తారు ఇంకా వెంటేశ్వర స్వామి రథంలో ఉయ్యాలి ఊపుతార అన్నమాట టెంపుల్స్ విజిట్ చేశారు అండి రీసెంట్
అవునండి అదే అక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు చాలా యాగం ఇంకా పుణ్యమైన క్షేత్రం అండి అసలు అవన్న కవి కొండలు చీల్చు కొని అది పు నింద అనుకు అందా ఉంటారండి ఆ కొండలు ఎలా ఎంత బాగుందం టే అసలు చెక్కిన దాని కళ్ కంటే అద్భుతంగా ఉన్నాయి చూడడానికి అక్కడ నీరు అయితే చాలా
ఈ పుణ్యక్షేత్రం ఎక్కడండి
యాగంటి అనేసి శ్రీశైలంకి వెళ్ళే దారిలో ఉంటుందండి మహానంది యాగంటి దగ్గర దగ్గర అనమాట
శ్రీశైలంలో జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి కదా
ఆ ఉంటాయండి ఇక్కడ యాగంటిలో అయితే మొత్తం శ్రీవారి పాదాలు కూడా ఉన్నాయండి పైన గృహలో అక్కడ నీరు వచ్చేసి స్వచ్ఛమైన నీరండి కొండల నుంచి అవే నీరు వస్తున్నాయండి అక్కడ తాగే వారు కూడా ప్రతి ఒక్కదానికి ఆ నీరు ఉపయోగిస్తారండి ఎంత కరువు వచ్చినా అక్కడ మాత్రం నీరు ఉంటాయండి
ఆహ అ దేవని మహిమ అంటారుగా
అవునండి అక్కడ ఒక నంది ఉంది అనమాట ఆ నంది మీరు వినే ఉంటారు ప్రతి సం సంవత్సరం ఒక ఇంచు పెరుగుతూ ఉంటుంది అని ఆ నంది ఒకవేళ పెరిగి పెద్దదియ్యి గంతులేస్తే ఈ ప్రపంచం అంతమవుతుందని వీర బ్రహ్మం అహంగారు కాలజ్ఞానపంలో చెప్పారని చెప్తూ ఉంటారండి
స్టిక్లో ఉందండి మరి అది నేను ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తాయి ఈ చరిత్ర గురించి
అవునండి నంద్యాల అనుకుంటండి నాకు తెలిసి
ఆహా నంద్యాల లోని విలేజ్ ఏంటి ట అండి నాకేమన్నా ఇన్ఫర్మేషన్ చెప్తారా దేవుడి గుడి గురించి అంటే నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఎప్పుడనా చూస్తా
తెలీదండి చాలా బా పుణ్యక్షేత్రం అండి
అవునా ధన్యవాదాలండి చాలా బాగా మాట్లాడారు
ధన్యవాదాలండి
థ్యాంక్ యూ అండి
ఊ